ఉన్నారా అండి ఆ బాగున్నామండి ఉన్నారా అండి ఆ బాగున్నామండి ఏంటండి మొత్తం ఉన్నారా లేదా అసలు
ఆ ఉన్నావండి
ఊర్లో ఉన్నారా అదే
ఆ మీమాదే ఆ ఈ కొంచెం, పండగ పని మీదా. ప్చ్ ఇగ్ రెండు రోజులు కొంచెం ఊర్లో పని ఉండే అండి. ఒక మూడ్రోలు ఉండిపోదామని వచ్చినామండి. మా అత్తయ్య వార్ ఊరికొచ్చాం అనమాట. సి. టీలో లేం మేము
అవునా అండి. మేము అదే క్కడ అసలు ఉన్నదా లేదా అని చెప్పేసి. అను
ఇగా ఇక్కడ ఊరికి వస్తే, ఏడ కుదరదు కదండి. అందరుూ చుట్టాలు అందరుూ వస్తుంటారు, పోతుంట్ టారు, మాట్లాడ్మే
అవునండి. అక్కడ ఉంటే అక్కడ ఊర్లో ఉంటే అసలు రాబుద్ది కాదండ్
ఉమ్ ఇగ మల్ల పొలముండే ఇగ అంత ఈత కాయలు ఉంటాయ్, ముంజలు అవన్నీ ఉంటాయి కదండి.
అవునవునవున్
ఉమ్ అక్కడ పోయి, పొలం దగ్గర చూసి, పశువులు అవంతా చూసేసరికే సరిపోతది. ఆ మాక్ పశువులు గూడా ఉన్నాయండి. పాలకి
అవునవునా అండి ఓకే
టే అంత ఇయడాంతా మా అత్తయ్య చూసుకుంట్రు గానీ. ప్చ్ ఇగా ఎంతైనా మేము ఉన్నప్పుడు కొంచెం చేసుకోవాలి కదండి
అవునవునండి మేకలు,
అవి లేవు అండి. ఆ లే లేవ్వు గాని వేరే వాళ్ళ, పక్కన వాళ్ళకు ఉన్నాయి. మేకలు, గొర్రెలు మళ్ లేంటివి అది కోళ్లు గూడా, నాటు కోళ్లు అని తెల్స్
అవునవును తెలుసండి, తెలుసండి, నాటుకోడి బాగా ఇష్టపడతారాండి.
అవునండి చింతారసం వేసి చేస్తే బావుంటదండి.
ఉమ్ ఉమ్ ఆవులు ఉన్నాయాండి. ఆవులు, గేదలు
ఆవులు లేవు గాని, గేదెలు ఉన్నాయండి. పాలిస్తై రోజు ఒక ఏడ్, ఎన్మిది లీటర్ల పాలిస్
అవునా ఇంకేం మంచిగా ప్యూ, మంచిగా ప
ఆ చాలా బావుంటదిండి. టేస్ట్ చాలా బావుంటది పెరుగూడా చాలా గట్ టిగుంటదాండి, ఇగ సి. టీ లా యితే అసలు చాలా కల్తీ గాదా. మా అత్తగారి ఇంటికి వస్తే మాత్రం. చాలా బావుంటది. పాలు కూడా, టేస్ట్ గూడా చాలా బావుంటది. టీ కూడా అవునండ్ పెరుగూడా మంచిగా అయితది. ఉమ్ ఇగ పొలం దగ్గరకేళ్తానేమో ఇగ ఆ సి సీతాఫలం కాలం అప్పుడు, ఇగ సీతాఫలం ఉంటాయ్. ఇగా మామిడికాయలు మళ్ళీ ఏంటి జీతితపళ్ళంటే తెలుసా అండి మీకు?
జితిత పంళ్ళు అంటే చిన్
ఆమ్ ఆ నల్లగా ఉంటాయి. ఆ ఆ మనకు ఆ కాలంలో తెలుసు ఈ ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస అండి. ఈతకాయలు అవునా ఈ ఈతకాయలు, జిట్టితకాయలు అన్ని ఉంటాయిండి.
ఫలాలు బాగా ఇష్
ఆవును అక్టోబర్లో
ఉ సీతాఫళాలు అయితే చాల కాల్చుకొని బాగా తింటారు షుగర్ ఉన్న వాళ్ళకి
అవును అవునండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏంటి ముంజలు ఉంటాయండి, ముంజలు ఉంటాయి ఎక్కువ అవును ఉంటాయిండి. చాలా
కూడా బావుంటదండి
ఆ ఆ అవును తాటికల్లు కూడా ఉంటదంట. గాని మేం తాగమండి కళ్ళు. ఇప్పుడైతే అయితునావి కుండలు పెట్టిరండి. చెట్ ట్లాక్ పెట్టిరు ఆ ముంజలు కళ్ళు అన్ని అంటే ఇగ మేం తాగం కాబట్టి. అంత ఐడియా లే
ఆరోగ్యానికి చాలా మంచిదండి. కళ్ళు ఉప్పుడు
ప్రకృతిది గా. మంచిది కానీ అట్ల
అదె అదే అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ కూడ అప్పుడు అనిండే పెట్టాలి కళూ ఇట్లా అని చెప్పేసె అని ఉండే కదా
అవునండి ఆ న్యాచురల్ కదండి
ఆ అదే అదే చాల మంచిగ ఉంటుది ఆరోగ్యానికి చాలా మంచిది అ అంటరు వేడి బాడులో ఉన్నది వేడి తీసేస్త
తీసేస్తేది అంటరు అవునండి
మ్ మంచిగ కద అంటున్నా మా హస్బెండ్ మా బా భర్త తాగుతుందె అప్పుడు అండి ఇప్పుడైతే ఓకే హెల్త్ బాగలేకపోతే అప్పుడు ఆరోగ్యం బాగ సరిగా లేకుప్పుడు తాగు
అవునండి వేడి ఏమన్న కురుపులు పండ్లు ఏమన్నా తీసేస్త ఉందంటండి కడుపులో చాల మంచిగా ఉంటది అంటారు అ ఉమ్ యితే ఇక మా ఊళ్ళు పొలం చేస్తారంండి ఇక పొలం చేస్తే ఇగ గడ్డి ద అంతా నీజ్జీడు నాట్లు అయన్నిఉంటాయి కదా
అవునవునవును
ఇక ఏం లేవ్ ఉదయం పని చేసుకుొని పోయి కొద్ంతసేపు అక్కడ ఉండి పొలం దగ్గర ఉండి చూసి వస్త స్తున్నాము అనమాట చాల బాగుంటదండి అసలు ఆ సిటీకి ఇది వాసన అంత ఎంత కాలుష్యం అసలు ఇక్కడ ఊర్లో బాగుంటదండి
ఉ ఆ ఇప్పుడు చాల మంది ఆ ఊర్లో నుంచి వచ్చి ఊర్లకే వచ్చేస్తున్నారండి చాలా.
ఆవునండి ఫోన్లు చేసేది కూడా ఉండదండి అ అక్కడ పోతే ఇంటి పక్కన వాళ్ళు పొరుగుోళ్ళు వాళ్ళు వీళ్ళొస్తుంటరు ఏం కూర ఏం పచ్చడ అంటరు రోట్లనూరుతారుఅసలు మంచిగా ఉంటదండి టేస్ట్ కూడ మళ్ళ అందరూ ఉదయం పోయి పనికి పోయి వచ్చి ఎనిమిది ఇంటి వరకు అందరు పాడుకుంటారండి ఊళ్లా
ఆ
పన్ చేసుకొని వస్తారు కాబట్టి అల్సిపోతారు వాళ్ళు
అవునవును
లే అదే రాబుద్ది కాట్లే ఇంకా టూ డేస్ ఉండి వద్దాం అనుకుంటున్నామ అండి మేము
ఆవునా అండి చక్క
ఏ ఉదయం ఏం లే వంట చేసినా తిన్నారు ఇక మధ్యాహ్నం ఇప్పుడు వండాలండి ఇక వేడి వేడి వండుకొని తిందాం అని ఇగ ఏం పని ఉందండి సిటీలో అయితే హడావిడి హడావిడి ఉంటది కదా ఇక్కడ ఏం పని ఉందండి ఎవరు కాల్స్ కూడా ఎక్కువ చేసేది ఉండది ఏమి ఉండదు కదండి వర్క్ కూడ లేదు కదా
అవునండి అ అదుగు అదే పిల్లలు వెళ్ళారు నేదె అదే ఉన్నరా ఎక్కడ ఎక్కడికి వెళ్తింగ అని చెప్పేసి అనుకున్నాను
అవున అదే మొన్న వచ్చినామండి ఇక అత్తయ్య వాళ్ళ దగ్గరకి వస్తే మాట్లాడడానికి కుదరదు కదండి పనులు ఉంటాయి చుట్టాలు అందరం ఉంటాం కదా మా ఆడబిడ్డ వాళ్ళుంటారు అట్లా
అక్కడ ఉంటే అందరు చుట్టాలు గిట్లు అందరు మంచిగా ఉంటారండి అక్కడ పిల్లలందరూ పిల్లలందరూ మంచిగా ఆడుకుంటారు మంచి పిల్లలక్కడె ఆ ఇక్కడైతేనే టీవీలు ఫోన్లు అవన్నీ చూస్తాం కదా అండీ అక్కడ అవన్నీ ఎవ్వరు ముట్టరు ఇగ ఆడకోనికే టైం సరిపోతుంది అప్పటి కాలమే బాగుంటుండే అండి ఇప్పటికంటే
ఉప్ప ఆడతారు
అ పెంచలాట పెంచలాట ఐడి ఉందండి చిన్నప్పుడు పెంచలాట
అవునండి
పచ్చలాట అని చెప్పేసి ఆడుతుండే
అ ఏం చింతకాయ చెట్టు ఉంటే మాత్రం ఇంక ఊక చింతకాయలు కొట్టుడే సరిపోతు
అవును చింత చిగురు కూడ బాగుంటందండి పచ్చడి పప్పు చేసుకున్న ఇవ్మస్
ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలుసా అండి చింత చిగురు అంటే ఏంటిదని అ ప్పుడు తింది అంత తెలుస అంద
ఏం ఏం తెలియదు అసలు ఎంతసేపు చికెను, బర్ తరు ఇవే అంటారండి ఇగ
రోడ్ల పచ్చడి తెలుసా అండి అసలు రోడ్ల అసలు పచ్చడి నూడిత ఎంత కమ్మ ఉంటది అసలు చింతకాయ పచ్చడా కార పచ్చడి కాయలు వేసి ఎండు మిరపకాయలు ఏసీ చేస్తే సూపర్ ఉంటది ఎంత కల్చర్ అంతా మారిపోయింది అంతా అవునండి అంతా కాలుష్యమే తింటుండే వాళ వాళకే ఉంటది పానీపూరి బర్గర్లు పిజ్జాలు ఆ కర్రీపప్పులు ఎగ్ పప్పులు ఏ కదండి బిర్యానీ బకెట్ బిర్యానీలు శాండ్విచ్ అంతేగాని ఆ ఈ ఆకుల కళ్ళు తాగడం తెలవదు పిల్లలకి మళ్ళా జిట్టిత పన్లు తినడం తెలవదు కందులు తినడం తెలవదు ఆ చెనకాయలు అప్పుడు కప్ ఇప్పటికి ఆయన ఈ పొలంలో అట్లా తీసుకొని తినడం తెలవదు
మొక్కజొన్న కూడా అంటే అప్పటికే కట్ చేసి మంచి కాల్చిస్తారు మొక్కజొన్న ఈ కంకు కూడా
ఆ మొక్కజొన్న కంకు తెలియదు మోరం గడ్డలు తెలియదు ఆ సజ్జకాంకు కూడా తెలవదు పిల్లలకి ఏం తెలుస అండి ఏం తెలియదు ఈ రోజులలో పిల్ హు పచ్చి చెనక వేరు శెనగలు అక్కడే తీసుకొని అక్కడే ఆ తాటాకుంటే ఆన్న నిప్పు పెట్టి ఏయించి ఇచ్చేవాళ్ళు
అది చాలా టేస్ట్ రుచిగా చాలా రుచిగా ఉంటుండ అవి ఉ ఆ మట్టి వాసన అంతా బంక మట్
ఆ బంకమట్టి ఉంటది మళ్ళీ సీతాఫలం అయితే గడ్డి కింద పెట్టి పండ పెట్టేవాళ్ళు ఏ గడ్డి కింద చూసినా శీత ఫలాలు పండ పెట్టేట్టు లేడంటే ఎవరు పొలం కాడ పని తీసుకొని తినేది మాడి చెట్ చెట్లు ద ఎవ్వరు ఏమంటారండి జామి చెట్లు
మాడ చెట్లు కూడా పచ్చడికాయలు ఇంకా ఉంటుండే మరి తినేవి అప్పటికప్పుడు పెట్టుకొని ఉంటుడు పచ్చడి ఉంటుండే అవును
ఎవరన్నా ఏమన్నా అనేదా అండి ఒక్కరింట్లో తెంచుకొని తింటే
మీవి మావ అని ఎవరు రాడు
అననే అనకపోయేది ఆ తీసుకుంటే తెంచుకుంటే తెంచుకోరమ్మా అనేది కానీ ఊర్లలో ఎవ్వరి వాల్దే స్వార్థము ఇంటి పక్కన వాళ్ళ ఒక్క జాంకాయ తెంచినా కష్టమే
కూరగాయలు కూడా అప్పుడే పండిస్తుంటారు కదండీ మంచిగా పొలంలోలానే పండిస్తుంటాడి
అక్కడికి కూడా మా అతే వాళ్ళు ఈ టమాటాలు ఏంటివి వంకాయలు చిక్కుడుకాయలు అవన్నీ ఇంట్లోనే
ఆ టేస్ట్ ఆకు అ రుచి బాగుంటదండి అ రుచి చాలా బాగుంటది
ఇప్పుడు అంతా మందులు వేసే పండిస్తురు కదా
అం టమాటాతో తహా ఏది ఇప్పుడు మ తులంది ఏం కూరగాయలు అసలు అదొచ్చి కూడా ఏం లేవు తెలుసా
అసలు అందుకే సిటీ వదిలేసి ఒక వన్ వీక్ అన్నా ఊర్లో పల్లెటూర్కిి వెళ్తే అక్కడ మంచిగా పత్తే వాళ్ళు ఉంటారు చుట్టాలందరుూ ఉంటారు ఫోన్ కూడా ఎక్కువ సిగ్నల్ ప్రాబ్లం ఉంటది కలవదండి
అవున
ఇక ఫోన్ వాడేది కూడా ఉండదు ఇక అందరు వచ్చి అమ్మలక్కలు వచ్చి ముచ్చట్టు పెడుతిరి ఇంటి ముంద అరుగులల్లా కుసోని
పిల్లలకి ఫోన్ రెస్ట్ ఉండాలంటే ఊర్లకి పో
బెస్ట్ అండి ఆ సిగ్నల్ రాదు కాబట్టి అంత ఇంతో అరే మా వాళ్ళని కూర్చొని ముచ్చట్
ఆ అమ్మమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు మన అట్లున్నాం ఉంటుందని చెప్తా దానికి టైం సరిపోతది సమయం సగిపోతుంది మంచిగా ఉంటుదండి
టి కా తాటికాయలు వాట్తోటి ఇట్లా ఇట్లా బండిలా తయారు చేసి పెట్టే చిన్నగా ఉన్నప్పుడు ఆ రెండు కాయలు కూచ్చి ఆ తిన్నా ఆ ముంజ్ కా ముంజ్ కా ఉంటాయి కదా వాటితోటీ ఇట్లా బండిలా తయారు చేసి పెట్టేది వి షేప్ కట్టి తోటి నూక్కుంటూ పోయ్యేదండి టైర్ ఆట ఆడతారు మళ్ళీ పిల్లలు అసలు మస్తు తుండే అండి అప్పుడు ఇప్పుడైతే ఏం లేదు
హా అదే
పిల్లలకు అసలు ఏం తెలియదు అందుకే ఇంకా టూ డేస్ ఉండి వస్తాం అండి ఇప్పుడు ఏం రావు టూ డేస్ అయినాక వద్దాం అనుకుంట వచ్చినాక అప్పుడు మీకు కాల్ చేస్త
అదే అండి అప్పుడు అప్పటి రోజులు రావండి ఇప్పుడు
ఆ అదే ఇప్పుడు మళ్ళా మధ్యాహ్నం వంట చేసేది ఉందండి చేస్నంక లేద టూ డేస్ అయ్యాక నేను సిటీకి వచ్చాక అప్పుడు కాల్ చేస్తాఅండి మీరయితే బాగున్నారు కదన్న అంత అయితే బాగున్నారు కదా హ్మ్ అదే అందుకే నేను నిన్ననే వచ్చాను కాబట్టి నాకు కాల్ చేయడానికి కుదర్ లేదండి ఏమనుకోకండి నేను టూ డేస్ అయక వచ్చాక చేస్తా ఉంటండి మరి ఆ సరే అండి ఓకే అండి ఆ పెట్టడి ఉంటా అండి బాయ్ అండి